హలో
హలో హలో చెప్పు ఆ బాగున్నామండి మీరు బాగున్నారాండి
ఆ బాగున్నామండి ఏం చేస్తున్నారు
ఉమ్ ఏం లేదండి నార్మల్గా బట్టల్ ఐరన్ చేస్తున్నాను
అవునా ఈ టైమ్ లోనా
ఆ అవునండి బా అ ఆ తిన్నామండి మీర్ తిన్నారా
ఆ తిన్నామండి
అ ఓకే
ఏం చేసరు వంట
వంట చపాతి ప్లస్ జొన్న రొట్టెలు మటన్ కర్రీ అండి
చపాతి జొన్నరోట్లు ఆన్ మండే తింటారా మీరు నాన్ వెజ్
అంటే అట్లే ఏం లేదు ఒక్కోసారి తింటూ ఉంటాం అంతే అండి
అవునా ఉమ్ అవున్లెండి మా సైడ్ మండే తినరు
ఉహ్మ్ అంటే కొంచెం ఒక్కొగింటికి ఒక దేవుడు అట్లా ఉంటారు కదా
అట్లనే ఏం కాదు గని ఇక్కడ కొన్ని అంటే సాటర్డేస్ సం సాటర్డే మండే తినరు కొద్దిమంది ఫ్రైడే తినరు ఇప్పుడు కొద్దిమంది శాను మాసం మాఘమాసం కార్తీక మాస్ సాళ్లు అట్లా తినరు మేమైతే కన్ఫామ్ గా అంటే మాఘ మాసంలో దినము ఆ ఇప్పుడు ఇంగా మేము కూడా ఎందుకు ఇంగ మాఘమాసం తినం కాబట్టి క కార్తీక మాసం శ్రావణ మాసం గుడా దినం
ఆహా
ఆ
మీరేం చేశారండి వంట
నేమా లె లెమన్ రైసు
ఆ
పప్పు
ఆహా
ఉమ్
ఓకే ఏం గిఫ్టీ మీరు బట్ట మీరు కూడా బట్ ట్టల్ ఐరన్ చేస్తూ ఉంటారా అప్పుడప్పుడు ఇంట్లో
ఆహా లేదండి ఓన్లీ పాపవి మాత్రమే ఐరన్ చేస్తా ఉంటాం స్కూల్ కి వెళ్తది కాబట్టి
ఆహా
ఆ ఇంకా మిగతావన్నీ మాకు ధోబీ ఉంది వాళ్ళే వాళ్ళే చేసిస్తారు ఇప్పుడు ఏమన్న కాని కొన్ని బట్టలు ఆ బయట కలర్ పోతయని ఇంట్లోనే వాష్ చేపిచ్చి
ఉ
ఆ తర్వాత వాళ్ళకి ఐరన్ చేసిమంటే వాళ్ళే చేసిస్తారు
ఉహు అంటే అంటే మీద బావుంటే నార్మల్ గా మీరు పాప బట్టలు అయితే చేయిస్త
ఆ నార్మలుగా పాపవి ఆ
ఉహు అంటే మీకేమనిపిస్తుందండి ఇప్పుడు బయట దోబీకి ఇస్తమంటున్నారు కదా
ఆ
ఇంట్లో చేసిన నువ్వు బాగుంటయా లేదంటే దోబికిచ్చిన నువ్వు బాగుంటాయ ఐరన్
వాళ్ళది ఎక్స్పీరియన్స్ అయిపోయి మంది అన్ ఎక్స్పీరియన్స్ అయిపయండి మనం అంత చేయలేం కదా వాళ్ళు చేసినంత బాగా ప
అవునవునవును ప్లస్ మంది కరెంట్ కూడా వాళ్ళయితే బొగ్గులతో చేస్
బొగ్గుల్తో చేస్తారు అది వేరైపోయి మంది వేరైపోయి మరి చేసే చేసేట్టుండదు వాళ్ళది వాళ్ళదం ద పాత ఎక్స్పీరియన్స్ అయినా అదే బావుంటది కదా
ఆ అవునవును బట్ అది ఇంకా కొంచెం చెప్పాలం కరెంట్ సేవ్ చేస్తుంది ప్లస్ ఉ ఉ ఇగ టైం కూడా సేవ్ అవుతుందండి దీంతో పోలిస్తే అది
అవును ఇది ఒక్కసారి కాదు ఇప్పుడు మనం ఇంట్లో చేసేది ఒక ఐదారు సార్లు రుద్దుతే కాని అది ఒకసారి రెండు సార్లు రుద్దితే అంత స్టిఫ్ గా ఉంటాయి
ఆ అవునవును
అ
ఉ
అది డిఫరెన్స్ అయినా కూడా వాళ్ళు బాగా ఇప్పుడు మొగొళ్ళ బట్టలయితే బాగా గంజి పెట్టి బాగా స్ట్రైట్ గా నీల్కుండే అట్లా చేస్తారు ఆ కుళ్ళే దాని పెట్ ఇగ మళ్ళీ ఐరన్ చేస్తే ఎంత బాగుంటాయి అదే మనం చేయాలంటే చేస్తామ చెయలెం
అవును గంజి పెట్టడం వరకు చేయొచ్చు కనీ నార్మల్ గా బొగ్గులు ఇస్త్రీ పెట్టి కం అంటే అంటే ఈ ఐరన్ బాక్స్ అంత రాదండి ఇది కరెంట్ తీ ఆ కొంచమెట్ ఎట్లయినా కొంచెం తక్కువే అనిపిస్తది
మనం ఊరికనే ఎమర్జెన్సీకి చేసుకోవాల వాళ్ళు ఇగ ఎప్పుడైనా వేసుకోవడానికి ఇబ్బంది లేకుండా ఉంటంది వాళ్ళు చేస్
అవునవును ఎట్లయినా కొంచెం పాతకాలం అల్ అయి ఉ ఇవే బెటర్ కదండి పాతకాలంవే కొంచెం అలవాట్లు గాని ఇట్లాంటివి ఏవైనా
ఆ అదే బెట్రు
ఉ మనం ఇప్పుడు ఒకవేళ ఐరన్ బాక్స్ సరిగా లేకున్నా లేదంటే ఏదైనా కరెంట్ ఇష్యూ ఉన్నా మనకి కరెంట్ షాక్ తగిలే అవకాశం ఉంది
ఓహో ఓవుల్లండి
ఉ దాంట్లో కూడ కొంచెం రిస్క్ ఉంది
సేఫ్గా చేయలేము కదా వాళ్ళకి ఎక్స్పీరియన్స్ అయిపయె వాళ్ళు సేఫ్ గా చేసుకునే వాళ్ళు అయిపోతిరి మనకి పిల్లలు ఆ వాళ్ళైతే అసలు అట్లాంటి చోటికి పిల్లలు కూడా రావాల్సి క్కర్లేదు అట్లా అసలు పిలిచదు కూడా మన పిల్లలు మనలోనే తిరుగుతా ఉంటారు ఇబ్బంది కదా
ఆ బట్ దాంట్లో కూడా కొంచం ఉందండి భయపడాల్ అంటే ఇప్పుడు ఒకవేళ బయ బయటపడ్ తె ఏదైనా కాలీతే అంటే కొంచెం అట్ల కూడా భయపడాల్సి వస్తుంది
అది నిప్పుల పక్కన పెద్ద బకెట్లో కూడా వాటర్ కూడా పెట్టుకుంటారు వాళ్ళు తెలుస అండి ఆ మనకు అంత సేఫ్ ెస్ ఉండదు కదా కరెంట్ పెట్టి ఆ ఒక చిన్న ఇది జరిగిన కూడా ఎంత ఇష్యూ జరుగుతది
అవునవును
మ్ అది అంటే చేసుకుంటే దానిబట్లో ఉంటది అంత జాగ్రత్త పిల్లలకు అందుకోకుండా టేబుల్ వేసుకొని ఆ టేబుల్ పైన చేసుకుంటే పర్లేదు చిన్న పిల్లలకి
అవును
కొంచెం సటెన్ ఏజ్ ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ బేబీ కి చెప్తే వాళ్ళు వింటారు విన్నా కూడా వాళ్ళది కూడా ఒక్కొక్కసారి మర్చిపోయిపోయిన ఓక మనమే మర్చిపోతా ఉంటాము వాళ్ళు ఇంకే దనికి
అవునవును బట్ రిస్క్ అయితే రెండుట్లోనూ ఉంది ఇంకా మనం మన జాగ్రత్త మనం చేసుకోవాలి అంతే
వాళ్ళే అంతా సెన్సియర్ గా చేస్తానంటే మనం ఇంట్లో ఒక నాలుగైదు జతలకు మనం ఎంతసే జాగ్రత్తగా చేసుకోవాలి ఇంకోటి మన దాంట్లో ఒక బెనిఫిట్ ఉంది ఏమంటే ఆ ఐరన్ ను బా ఐరన్ బాక్స్ కొంచెం హీట్ ఎక్కుతానే ఆటోమేటిక్గా కరెంట్ పడిపోతది మ్ మరి దాంట్లో వాటర్ ఆ ఫ్రెష్ చేసుకోడానికి కూడా వాటర్ కూడా వేసుకోవచ్చు మనం ఇప్పుడో డొచ్చిన ఐరన్స్ లలోకి
అవునా అండి
మ్ ఇప్పుడు ఆ అప్పుడు మా ఇంట్లో ఉండేది మా అమ్మ వాళ్ళ ఇంట్లో కువైట్ నుంచి తీసుకొచ్చినడు మా అన్న అప్పుడు కువైట్ కేళ్ళింటి
ఆహా
ఆ దాంట్లో కొన్ని వాటరేసుకొని ఆ ్లీూస్త ఒక పెద్ద గ్లాస్ పైన పెద్ద కాదు ఒక చెమ్ము చెమ్మూ బాటిల్ నీల్బ బట్ చేమ్మూ నీటిల్ పాడుతాయి ఆ ఆఐరన్ బాక్స్కి
ఆహా
ఆటోమేటిక్గా హీట్ అయిందనుకో వాటర్ స్ప్రే చేసుకొని మనం ని ట్ గా ఐరన్ చేసుకోవచ్చు అందులో కొ బాగా హీట్ ఎక్కింది అందుకో ఆటోమేటిక్గా ఐరన్ బాక్స్ ఆటోమేటిక్గా అందుకంటే పడిపోత్ తది మళ్ళీ మనం అఫ్ చేయాల్సిన పని కూడా లేదు
ఆ అవునవును అంటే వాటర్ వచ్చేదంటే నాకు తెలిదండి కొంచెం ఐడియా లేదు
ఆ అంటే మనకి ఎక్కడన్నా కొంచెం రఫ్ గా ఉందనుకో ఆ ఎంతసేప్ తనకపోయినా వెంటనే స్ప్రే చేస్తే ఆటోమేటిక్ గా క్లాత్ అనుగుతాది కదా అట్లాంటి చోట వాటర్ పే చేసుకున్న సేపు ప్రతి ఒక్క ఆ బట్టలకి ప్ర తి కొత్త క్లాత్ గి కూడా వాటర్ స్ప్రే చేసుకొని చేసుకుంటే నీట్ గా ఉంటాయండి బట్టలు కూడ
ఆ అవునండి నేను గమనించాను కొన్ని వాటికి అట్లా చూ అంటే కొంచెం ఒక్కసారి తేంబట్టలు కూడా తిక్కిన అట్లే ఉండదు కాని వాటర్ వేసుకొని చేసు కున్నప్పుడు మాత్రం బా
అంటే తేంబట్టలు అంటే ఇంగ అది ఇది వేరు తేంబట్టలు మళ్లీ స్మెల్ కూడా వచ్చాయ్
ఆ అవును
జస్ట్ స్ప్రింక్ ఐరన్ చేసు ఆ అదే స్ప్రింకిల్స్ వేస్తే చిన్నవి కదా అవి
ఆ అవును
స్ప్రేస్ అవి ఊరికనే చిన్న చిన్న బబుల్స్ లాగ పడతాయి అంతే అది పడినా పడినట్టు ఉండదు ఆ ఆ హీట్ పైన ఈ వాటర్ వేసినా కూడా కనీసం అట్ లీస్ట్ టూ త్రీ సారి స్పే ఫ్రెష్ చేస్తే గాని ఇది గాదు
అవును
తడి బట్టల్దుంటే అది మరి తడికి ప్లస్ ఇది ఒక ఐరన్ చేసేదానికి స్మెల్ ఎక్కువ వచ్చేస్తాయి మళ్ళీ ప్చ్ ఏం చేసినా లాభంలే
అవును
ఉమ్
ఇంకా అంటే కొంచెం బొగ్గులు ఇస్త్రీ పెట్టె అయితే కరెంట్ లేక పోయినా కూడా మనకి చేసు కోవచ్చు ఇదైతే కరెంటే సేవ్ అయ్యేది కాదు మనకి ఎమర్జెన్సీకి కరెంట్ కావాలన్నా ఒక్కోసారి ఉండదు కదా కరెంట్
అది ఆ
ఆ అట్లాంటప్పుడు కూడా ఇవి ఉపయోగపడతాయి
ఎన్నో రకాలు ఇప్పుడు ఇప్పుడు ఎవరు వాడుతు న్నారండి ఇప్పుడు బొ అస్సలు వాడ్డమే లేదు ఆ అంటే కొంచెం పల్లెటూరులో ఉన్నాయి అనుకుంటా కైతే ఈ సైడ్ మాది పల్లెటూరు కాబట్టి ఇప్పుడు మా వాళ్ళు యూజ్ చేయొచ్చు అనుకో మా దోబీ వాళ్ళు
ఆ
ఆ అంటే కొద్దిమంది ఇప్పుడు ట్రెండ్ నేర్చుకుంటన్నారు కాబట్టి ఆ ఆ కాలంతో యాడ చేస్ టోళ్లే ఆ బొగ్గులన్నీ కాల్చి మళ్ళీ బొగ్గులన్నీ దాంట్లోకి వేసి మళ్ళీ బకిట్ నీళ్లు పక్కన పెట్టుకొని అంత ఇబ్బంది ఏం దానికి అవసరమా అనేది ఆవున్ ప్చ్ పక్కకు వేసేస్తే ఐరన్ పోతే పోయే కరెంట్ బిల్ వస్తాందిలే అని ఆన్ చేసి పెట్టేస్తే ఆ కరెంట్ బిల్లు కూడా ఎట్లా దొంగగా వైర్లు ఇచ్చుకొని కరెంట్ ఫోల్ల దగ్గర అట్లా లాక్కొని పెట్టుకుండే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇప్పుడు అందుకు ఎందుకు వాళ్ళ దోబి వాళ్ళ వరకు ఎందుకు ఇప్పుడు పల్లెటూరులోనే చిన్న చిన్న ఇంలకే రైస్ కుక్కర్ కి కూలర్ కంటా ఫ్యాన్లకంతా ఫ్రిడ్జ్ కంతా ఆ మన బిల్ అంత కట్టాల్సి వస్తదని దొంగగా కరెంట్ తీసుకొని అట్లా కూడ చేసుకుంటా చాలా ఉన్నాయి అవే కాదు
అంటే థైరాయిడ్ కూడా కొంచెం అట్లే కదా కరెంటు ఇది కాకుండా ఎయిర్ కూడా వచ్చినాయి కదా
ఉ
ఏ ఆ అలా కూడ అంటే ట్రెండ్గా మారుతోంది ఇవన్నీ ఇంగా తగ్గిపోతాయి ఇంక బొగ్గు ఐరన్ బాక్సులు ఇవన్నీ
అయితే బొగ్గున్నంత స్ట్రాంగ్ ఏది లేదండి
హమ్ అవును
ఉ
ఏదైనా పాతకాలం పద్ధతులే బాగుంటాయి కదండి ఎప్పటికీ హు ఉ అవన్నీ కొంచెం ఫాస్ట్గా అయిపోతాయి కొంచెం లేటుగా అవుత లేటుగ అదేం ఉండదు బట్ ఇంత ప్రాసెస్ చేయలేదు కదా బొ గులు అదంతా ఆ ఆ
అసలు అప్పుడన్నా మనకి ఇంటికి ఒకరు ఇంటికి ఒకరు రకంగా దోబి వాళ్ళు ఉన్నారు ఇప్పుడు మనం మనం పిల్లగా ఉన్నప్పుడు ఇప్పుడు ఇప్పుడుండే పిల్లల్ ఇంకొంచెం ఇప్పుడు మనం ఉన్నప్పుటికి ఏదైనా కదా ఏదైనా అవి ఇవి చేయాలంటే ఫస్ట్ వాళ్ళు అంటేతే ఏ పనైనా జరుగుతంది ఇప్పుడు రాను రాను అట్లా వాళ్ళు కూడా లేరు
ఆ అవునవును
లేరు ఉండరు ఇప్పుడు రాను రానా మేము ఉత్తకలేంలేమా మీరు తగ్గించుకోండి మేము తగ్గించుకుంటానం మేము చేయలేము మీరు వాషింగ్ వాషింగ్ మిషన్ తెచ్చుకోండి అంటారు కదా ఇప్పుడు వాష్ మిషన్ వచ్చినా కాబట్టి చాలా మంది దోబి అనేది చాల మంది స్కిప్ చేసేసినారు
అవునండి ఆ
అందువల్లే ఇంగా చాలా మంది ఎట్లా మనకి దోబీ అవసరం లేదు ఇంకా దోబీ బదులు ఆ వాషింగ్ మిషిన్ సుకొని మనమే ఐరన్ చేసుకుంటే సరిపోదా అనే ఉద్దేశంతో చాలా మంది ఉన్నారు ఇప్పుడు
ఎస్ అండి కరెక్ట్ అండి ఓకే అండి ఆ ఓకే అండి
ఆ